ఏం చేస్తురా
ఏం లేదు ఖాళీ
మొన్న పోలీస్ జాబులు వడ్డాయాన్
ఆ
పో మొన్న పోలీస్ జాబులు పడ్డాయంటగా అప్లై చేసిందా మీ అక్క
చేయాలే
మీ అన్నది ఆన్లైన్ సెంటర్ నేమో చెప్పలేదా
చెప్పాలే
ఉ ఆ విన్జ్ ఆ చేసిన పోలీస్ జాబులు అంటే యుపిఎస్సి పడ్డాయి కానిస్టేబుల్యి కాదు ప్రిలిమ్ సర్వీసెస్ పడ్డాయి యుపిఎస్సి
అవునా
హా అయిపోయింది డేట్ మార్చ్ టూ కా ఏమో అయిపోయినట్టుంది
ఆహా
ఓటి ఆర్ అన్న చేసుకుందా మరి
ఓటిఆర్ చేసుకుంది
ఏమో మరి అది కూడా చేసుకోకపోతే అసలు గ్రూప్స్ ఎలిజిబుల్ కాదు మరి
చేసుకుంది ఓటీఆర్ కోసం మూడు రోజులు ఏమో తిరిగింది
అవునా నువ్వు చెపిచ్చుకున్నావా
నేను జయించుకోలే నాది ఇంకా డిగ్రీ అయిపోలే
అవునా ఎందుకు డిగ్రీ ఫైనల్ ఇయర్ హ ఇప్పుడు నువ్వు
ఫస్ట్ ఇయర్
అవునా మొన్న ఎవరిదో స్టేటస్ పెట్టింది మీ ఫ్రెండా
ఆఆ
మ్యారేజ్ అయ్యింది ఒక అమ్మాయికి
మ్యారేజ్ అయింది
మా క్లాస్ అబ్బాయి ఉన్నాడు అందులో అయితే చూసినా అడిగితే మీ చెల్ ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పిడు
ఆహా
ఉమ్ ఏం చేస్తాడు అబ్బా అబ్బాయి ఏం చేస్తాడు
ఆర్మి
అవునా ఎంత కట్నం
తెలువదు మనకి
పోలే పెళ్లికి నువ్వు
పోలేె
ఎందుకు రా
పోలేె మకువేరే పెళ్లి ఉండి పోలేె
అవునా ఏమోనా దర్టీ మా క్లాస అన్నా ఇప్పుడు తెల్లర గట్ల అయింది పెళ్ళని చెప్పిడు నిజమేనా
ఆ తెలర్గట్ల నాలుగున్నరకి
అవును ఇగ అంత పొద్దుగాల అయితే కష్టం అయితది పోవడానికి
ఆ అందుకోసమే పోలేదు
ఉ హు ఎవరి పెళ్ళికి పోయిర్రు మరి మొన్న ఇంకో పెళ్ళి అంటే
మా మామయ్య మా పిన్ని కూతురు
ఆ ఓహో మొన్న స్టేటస్ పెట్టింది మీ అక్క అదేన
ఆఆ
అందరు కలిసి పెట్టిల్లుగా
ఆ అవునవును
హు మీ పెద్దక్క కూడా వచ్చినట్టుంది ఉంది ఉందా పండ ఓకే
లేదు పోయింది నిను మొన్ననే పోయింది
ఎందుకు పండక్కి ఉండలే
మళ్ళా మేలొత్తారఅంట
అవునా ఎందుకు పని ఉన్నదటన్న పిల్లలకి ఎగ్జామ్సా
ఆ స్కూల్ పోతది అని మేల అయితే స్కూల్స్ లీవులు వస్తాయట
అవును ఇ వాళ్ళు కూడా ఫ్రీగా ఉండవచ్చు పిల్లలు ఉండగాని ఒక వారం రోజులు
ఆ
మ్ ఇంకా ఏం చేస్తున్నార్రూ మ్యాచెస్ ఇంకా ఏమన్నా
మ్ ఇంకేంరాల
అవునా మీ అన్నయ్య ఉండటంగా ఎవరో సంబంధం ఉన్నాడు మా ఊర్లా
ఉన్నాడు వాడు మీ ఒక వాడు పెళ్లి చేసుకున్నటు తెలియదు వాళ్ళ కోడల్నిని చేసుకుంటడో తెలియదు
ఏమో మరి మా దగ్గర ఒక అమ్మయి ఉంది మీ అమ్మ అడిగింది చెప్పమన్నరంట మా మమ్మీ చెప్పింది అది
ఆ ఉన్నా ఉన్నాడు గాని వాడు వాళ అక్క బిడని చేసుకుంటాఅంటాండు
అవునా మరి అది క్లియర్గా మన చెప్పుకోవచ్చు మరి ఆ అమ్మాయి అమ్మయివొళకి చెప్పినం మేము
వాడిని వాడిని ఆమన్ చేసుకోవాలని మా అన్న
మరి ఏదైనా కరెక్ట్ ఉండిలిగా ఇద్దరు అమ్మాయిల జీవితాలు ఆగమైతయ్
మ్
మొన్న మీ అమ్మ కలిత్తె చెప్పిందంట మాఅమ్మతోటి
ఆహా
ఎదైనా ఉంటే చెప్పాముంటే చెప్పింది మా అమ్మ పొద్దుగాల ఎవరో చెప్పిరంట అప్సైడ్ పోతే మా దగ్గర ఉందంట ఒకమ్ ఒక అమ్మాయి ఉందంట చెప్పమని చెప్పింది లేదా వచ్చినాక సాయంత్రం పోయి అ చెప్తానున్నది అయితే ఇప్పుడు నీకు ఫోన్ చేసిన గానీ గుర్తొస్తె చెప్తాను
చెప్తలే చెప్పలేనికి చెప్తా
మ్ చెప్పు ఫోన్ చెపి లేకపోతే సాయంత్రం మా మమ్మీ తోటి మాట్లాడిపిస్తా
ఆ చేేపిత్తా
మ్ చేపియ్
ఆ
మరి మరి ఆయన అట్లా మాట్లాడతానంటే మరి ఒకవేళ లాస్ట్ కని ఎంగేజ్మెంట్ తర్వాత వద్దంటే
ఆయన కాదు మాట్లాడేది వాళ్ళ అక్క
వాళ్ళ అక్కైన వాళ్ళ ఫ్యామిలీ ఫస్ట్ వాళ్ళ క్లియర్ అయినాకనే రమ్మని చెప్పు అని చెప్పు అయితే ఇప్పుడే చెప్పకండి
అదె చెప్తం
ఎందుకంటే ఇంతకు ముందు కూడా ఒకరు వచ్చి ఇట్లనే చెప్పీరు తీరా అప్పుడు లేకుండా పోయారు వాళ్ళు పెళ్ళప్పుడు లేరు
అవునా
ఆ ఉమ్..
చెప్తా
చెప్పు మీ అక్కకు కూడా ఎవరొ అబ్బాయి కావాలన్నదంట ఉన్నాడని అన్నది కాకపోతా డీటెయిల్స్ తెల్వదు
ఏమ మర మాఅమ్మ వచ్చినంగా
మరి మీ అక్క కూడా అట్నే ఉంటే ఏమొద్దు
ఎవ్వలు లేరు
అ మీ అక్కది కూడా లాస్ట్క వచ్చిన తర్వాత ఆగం ఆగం చేసిర్రు మళ్ళీ మా మాట పోతది
ఆ బయటల్లోకి ఇస్తమని చెప్తారు
అయితే మంచి సంబంధమే ఉంది జాబ్ చేస్తాడు అబ్బాయి
ఏ ఊరు
ఊరు పేరు నాకు తెలవదు గాని మా ఊరు సైడే అబ్బాయి జాబ్ చేస్తాడంట ట ఆ వాళ్ళకి పొలం ఉందంట
ఆ
ముగ్గురు అబ్బాయిలు అంట ఈ అబ్బాయి పెద్ద అబ్బాయి అంట చిన్న అబ్బాయి లవ్ మ్యారేజ్ చేసుకున్నాడంట రెండో అబ్బాయి ఉన్నాడంట
ఆహా
రెండో అబ్బాయో చిన్న అబ్బాయో మ్యారేజ్ చేసుకుండు అంట ఈయనకి చేసినాకి ఇంకొక ఆయనకి చేత్తరంట బ్యాక్ గ్రౌండ్ లో అయితే పొలము ఉన్నదంట ఆ అంతే పొలము ఉందంట ఇల్లుందంట
ఇల్లు పెద్దదేనా
ఆ పెద్దదే ఈయనకు శాలరీ ఫిఫ్టీ అట్లా వస్తాయంట ఫిఫ్టీయో మరి ఎయిర్టియో వస్తాయన్నాడు అన్నాడు కరెక్ట్గా తెలవదు బయోడేటా పెట్టమంటే పెడతరు
ఇన మా అమ్మ ని అడిగి చెప్తా
ఆ మీరు పెట్టమంటే బయోడేట పెట్టామ అని చెప్తాం చెప్తే మీకు నచ్చితేనే అడగండి
ఆ
ఎందుకంటే మళ్ళీ పెట్టకుండా మళ్ళా మా మా మీద మాట పోకుండా ఉంటది కాబట్టి మీరు బయోడేటా పెట్టమంటే సాయంత్రం వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాం వాళ్ళు పెడతారు చూసుకున్నాక మాట్లాడుకోండి
సూత్త మరి ఏమంటారో
కనుక్కో ఏమో నీకు ఫోన్ చేసేసరికి నాకు గుర్తొచ్చింది
అదే అదే
బుక్స్ ఏమైనా ఉన్నాయా ఆర్ ఆర్ బి ఈ మీ అక్క దగ్గర
లెవ్వు అది అసలు సదువుకుంట లేదుగా
అవునా
ఆ
అంటే ఒక టూ డేస్ తీసుకొని ఫొటోస్ తీసుకుంటామే మీ ఊరురోచ్చి కొంచెం ఒక పని ఉన్నది మా మా అక్కవొళ్ళు ఇంటికి వచ్చేది
ఆ
వచ్చినప్పుడు మీ ఇంటికి వచ్చి తీసుకుందామని
మా అక్క మెటీరియల్సే తీసుకోలే
అవును ఆన్లైన్లొ చదువుకుంటాందా
ఆ
ఆ నేను కూడా ఆన్లైన్ లో చదువుకుంటాను కానీ బుక్స్ ఉన్నా ఏమో ఒకసారి చూద్దాంమని అడుగుతాను ఇప్పుడే లేదులే ఎగ్జామ్ అని అందరిని అడుగుతాన ఇప్పుడు అవి కొనాలంటే పైసలు చాలా అవుతాయి అంట ప్రవెట్ మనీ లేదు
అవును
ప్రైవేట్ జాబ్ చేసుకున్నామంటే జాబ్స్ దొరకట్లే హైదరాబాద్ పోవాలంటే ఇంట్లో పంపట్లేరు ఇబ్బంది అవుతంది
ఏమన్నా హదరవళ్ళ జర
పోయింది వచ్చింద
వచ్చింది ఎమ్మటే
ఎందుకు ఏమాట్టే వచ్చింది జ్రాబ్ రాలేదా జ్రాబ్ వద్దని వచ్చింది
వచ్చిందయే వదిలిపోన వచ్చింద
ఎందుకోచ్చింది
అ
మళ్ళా పోలేదా మరి మీ బాకిళ్తు బాగాలేకపోతే హాస్టల్ ఉండొచ్చుగా
టైమింగ్స్ సెట్ గావ్ అని పోలే
అవునా ఇ వేరే జాబ్కి పంపలేద
ఆ
ఎందుకు
ఏమఒద్ద అన్న
అస్తాలు ఉండచ్చుయ
ఏమోద్దన్నద మా అమ్మ
అతి ఇంట్లోకి కూర్చంటే ఎట్లా ఉంటది వాళ్ళ కాలంగా వాళ్ళీలు పడ్డట్టు ఉండదుగా రేపు పెళ్ళ అయినా కనీ ఆమె కళజ్ అవాల అను చేసుకోవడానికికుంటది
ఏ అయిన వాళ్ళ ఇష్టం
నేను పోతా అన్నారే రేపు పోవాలి ఇంటర్వ్యూ ఉంది
ఆహా
టాటా కంపెనీ లో ఇంటర్వ్యూ ఉంది
అవునా
ఆ ఎక్క్క వస్తందా అయినా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు ఇంటర్వ్యూ లెటర్ ఏ రెజ్యూమ్ పెడితే ఎప్పుడు ఇంటర్వ్యూస్ంటే చెప్తా
ఆ
అదా సారే లెండి
సరే
చెప్పు ఒకసారి మీ
చెప్త
అ
సరే